వినిపిస్తుందా హు హలో వినిపిస్తుంది అండి ఆ టాస్క్ కదా తెలుసమ్మా టెన్ మినిట్స్ మాట్లాడాలి ఓకే ఆ సరే ఇప్పుడు ఏమో ఫ్రెండ్ గురించి అంటున్నారు కదా ఫ్రెండ్ గురించి చెప్పండి హ్మ్ ఆ పిల్ల నీ దగ్గర వచ్చి
స్టార్టింగ్ లో చెప్తుండే అవి అట్లా ఇట్లా నేను ఎమ్ మనుకుంటా నేను ఒక్క సైడే ఆలోచిస్తా ఎవరి గురించి టూ సైడ్స్ ఆలోచించకుండా అరే ఇట్లేమో ఈమె ఇంకా ఆమె గురించి నాకు బాడ్గానే అనిపిస్తదిగదా మంచి హైప్ చేస్ అదే ఏం తెలవనట్టే ఉంటది నేను చేపేశ్న
ఆ లైక్ ఏం చెప్పినావ్
చెప్పడం చె చెప్పడం కాదు ఇంక నేను అర్థమైంది గదా
హ్మ్ అర్థం అయింది అయితే దూరం ఉన్నావు నువ్వు ఇప్పుడు
నేను ఉంటలే ఆ పిల్లతోటి
అందుకని నైట్ అంతా ఆమెతోనే ఉంటావు గదా మాట్లాడు
తురు ఆమె తోటే తిరుగుతా ఏమైనా
ఆ అది కరెక్ట్ కదాహ్మ్ అవును ఇది ఈరోజు ఏమో మండి తింటున్నప్పుడు ఏదో కాల్ వచ్చింది గా
నవ్యనా ఎవరు మరి ఆ అది అడాప్టార్ ఆర్డర్ చే వచ్చిందంట తీసుకో తాన్యక్క అంటే నేను లేను హాస్టల్లో బయట ఉన్నాను అన్న
ఇప్పుడు తీసుకు అంటే తీసుకున్నవ ఆర్డర్ మరి
నే ఇప్పుడు ఎందుకు తీసుకుంట ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడో వచ్చారు
అదే వాళ్ళడ డెస్క్ లో అదే టేబుల్ లో పెట్టి ఎళ్ళిపోయారా
హ్మ్ ఇది పుల్లగుందా మ్యాంగో
స్వీట్ ఉంటది మ్యాంగో
స్వీటా యా
అయ్య అరీ అంత స్వీడ్ కాదు పుల్ల కూడా ఉం
పుల్లగా ఉంటే సాల్ట్ తెచ్చుకొని మిక్స్ చేస్ వున్నా
అది సీజన్ కొంచెం ముందు చెప్ నేను తీసుకుంటుండే పచ్చి పచ్చి అంతా స్వీట్ ఏమి ఉండవులే
ఎ ఇది మ్యాగీ ఒకటి తీసిన తర్వాత ఇంకొకటి కుక్ చేసుకోవచ్చా లేకుంటే మొత్తం గలీజ్ అవుతుంది
గలీజ్ ఎమ్ అవధు మేం పెద్ద ప్యాకెట్లు కొంటాం కదా మేము మేమైతే కొంచెం తీసుకొని
పెద్ద ప్యాకెట్ అయితే క్లోజ్ చేయడానికి వస్తుంది ఇది రాధు
ఉమ్ వస్తుది లే ట్రాయి చెయ్ ఇగా వాస్ సబ్ అది నోర్మల్ మాగీయా ఆటా మాగీయా మల్టీగ్రేన్ మాగీయా
ఏనుో ఏము ముంద నాగదిల్ ఏ మాగీయా అన్నో థింటా
ఆ చాలా చాలా ఫ్లేవర్స్ వస్తు తునయ్ ఇప్పుడు మ్యాగలో కుడా
నాకు ఇప్పి నచ్చదు వా అనిపిస్తాది అందు అంటే నేను చేసిన స్టైల్ వేరే నువ్వు చేస తీసుకుంటున్నా అ
నను జయ న జస్ మసాలా ఇ స ఇంటనేం ఫ్రై నేను ఏదేదో చేసా జనుభద ఏదోజు ఇష్టం నేను నంగలుగానే ఇస్తాను మంగలానండి అంగదా నువ్వు
అంతే చేసినానా లేనా మాగీ మసాలా వేసినప్పుడు మాగీ లానే ఉంటాయి ట
మ్యాగి మసాలాల ఆజ మ మ మసాలా ఇష్ట
ఇది ఇవ్వాలా నీకు
ఏంటి కవరా
ప బాగా ఏమంటారు ఆ కవర్
కుదురితే ఇవో మా అమ్మీ కావాల్సి వస్తుంది ఇప్పుడు కాాల టైం పడుతుంది అనా
చతు నప్పలస్
దేనికి తరిశనవానా అనుమా ఆరు నుండి
అమ అ వాచి రాగానే దీపిక రూమ్కి రమ్మన్నారు అవి అక్కడి నుంచి డోర్ ఓపెన్ ఉండే పిలి పిలిచిందని పోయినా
ఉమ్
పోతే కాల్ మాట్లాడుతుండే శ్రీకాంత్ తోటీ అరే నువ్వు కాల్ మాట్లాడుతున్నావు కదా అని నేను వచ్చేస్తున్నాను మరోంకే
ఉమ్
ఇత్త మళ్ళీ వచ్చింది తానియ రాని
నువ్వవుందు కసరా మధ్యలో
అదే కదా నేనెందుకు మీరిద్దరు మాట్లాడుకుంటే నేనెందుకు
వాళ్ళిద్దరు ఏ మాట్లాడుకు నువ్వు విన్నావు ఏమన్నా
మార్నింగ్ ఏదో ఫైవ్ టైందంట వాళ్ళ రూమ్లో సాత్వికను ఆ పిల్లయ్యేవరు రైట్ అయితే నిన్న నా నాకు చెప్పింది నిన్నటి నుంచి వైడ్స్ అవుతున్నాయా అని అయితే నిన్న నాకు వచ్చి చెప్తే సాత్వికతో మాట్లాడకు అంటే అరే నాతో ఫైట్ కాలేదు కదా నేనుెందుకు అట్లా ఉండాలి అని అన్నా
అసలు దూ ను మాకడత అమె
అదే మొన్న ఎగ్జామ్కి హెల్ప్ చేయమని వచ్చి అడిగింది కదా ఆ పిల్ల
అవునా
న ఆ ఫ్రెంగ అదా నువ్ మా నకువ అది సిరియానే ఉన్నది సరలే వదిలేసా అని చెప్ ఇక్క
ఆ
ఈరోజు పిలుసారు సౌండ్స్ చేస్తున్నారంటే నేం నచ్చట్లేదంట
అంటే స్పెసిఫికలీ ఏంటి కాల్స్
లేదవాష్ తుంది వాష్ రూమ్ గొడవ ఏదో అన్నది
మీకు అవ్వలేదా ఎప్పుడు వాష్రూమ్ గొడవలు
లే
ఎందుకలా
ఉన్నదే త్రీ మెంబర్స్ మేము
ఇంది
ఏ లే మాకు సపరేట్ ఉంటది లో ల్ వాళ్ళకి సపరేట్ ఉంటుంది వాష్రూమ్ అందరికి ఒకటే వాష్రూమ్ కాదు
అదే నీదొకటి లోపల ఒకటి
ఆ దీపు వాళ్ళకు ఒకటే ఆ అక్కడేమో వాళ్ళకి బయట ఎన్ని బెడ్స్ ఫోర్ బెడ్స్ అవి లోపల ఫోర్ బెడ్స్ ఎయిట్ మెంబర్స్కి ఒక సింగిల్ వాష్రూమ్ కాకపోతే బయట ఉన్న హాల్ లో టూ మెంబర్సే అన్నమాట సాత్విక దీపిక ఇంకా టూ బెడ్స్ ఖాళీయే కాకపోతే వాళ్ళకి మార్నింగ్ చాలా ప్రాబ్లం అవుతుంది అంట
లే వేళకి ఒకటే వాష్ రూమ్ ఉందా ఆ రూమ్కిి
ఆ మొత్తం కలిపి అందరికిీ వన్ వాష్రూమ్
అదేంటి అట్లా మీది మీదెందుకు మరి డిఫరెంట్ ఉంది
ఏమో మా కూ పెన్ వాచ్ అది మ మీండో తెరుస్త మై కనిపిస్తు విండా దనుస్ తీ పక్ క్కర మళకను దస్
వాళ్ళు కొత్తగా పెట్టేదేమో కదా కన్స్ట్రక్షన్ విష కన్స్ట్రక్షన్ విష అప్ ఇట్లా లేకుండే కొత్తగా పెట్టించారేమో హాస్టల్ చేస్తున్నారని మ్మ్ అదే కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ఇప్పుడు లేకుండే హాస్టల్ చేసినప్పుడు అది పెట్ చేసారేమో ఆట్లా
అంటే వాష్ ఏరియా అదే వాష్ ఏరియా
కొంచెం మాడ్ కొంచెం మాడిఫై చేస ర అంతేలే
అంతే హాస్టల్ అని తర్వాత కట్దుదేరా
కట్టే రజుగా ఓ నాకు అప్పుడే అర్థమైంది అది చూస్తే ఇట్లా సగం కనిపిస్తుంది సగం కవర్డ్ ఉంది సగం మీద కనిపిస్తుంది మేముల్ల
సరే
ఏం సార్
మ్మ్ హు సరే ఉన్న
అయితే ఇప్పుడు ఏ మళ్ళా వచ్చింది ఇ ఇప్పుడు కాల్ తీసినప్పుడు ఎందుకు వచ్చింది మళ్ళా పిల్ల
ఎవరు
అదే దీపిక ఏమో అన్మది కా మనలో
ఆ మళ్ళీ వచ్చింది ఆ కాల్ అయిపోయింది తర్వాత ఇప్పుడు ఈ మాటలు చెప్పింది ఇట్ల అయితుంది మాకు అట్ల అవుతుందని
మ్మ్ హు
నేను ఏ ఏమన్నదండి అంటే అంకుల్ క చెప్తాను చెప్పు నీకు ప్రాబ్లమ్ ఉంటే చెప్పుకోవ అని చెప్ క్లారి
పోహ చెయ్యి అంటే ఇగ ఎంత చెప్పినా మారడే వాడు మీ వర్ష తల్లి చూడు స్కూ అది నుండ అంటున్నావ నువ్ ఆమేకీ అదె అంకులకి ఆమె గురించి ఏమన్న అయిందా లేదు కదా హా హా
ఆమెకి అదొక్కటే గాదు ఫుడ్
వార్డెన్ నీ కూడ కొట్టింది ఆమె ఇంకా అయినా కూడా అంకుల్ ఏం చేస్తలే
ఫుడ్ కూడా ప్రాబ్లం అని చెప్పింది
ఫుడ్డు కొత్తగ వచ్చినప్పుడు నువ్వు బాగుందన్నావ్ కదా
ఉమ్ అదీ కొంచెం స్టార్టింగ్లో మంచిగ పెడతది కదా ఆమె అంతే తర్వాత ఎప్పటికప్పుడు ఉమ్ బ్యాడ్ వెళ్ళిచేసేదానికి ఇప్పుడు బాలే మొన్న ఆలు ఆలు తినే నేను అమ్మో ఛీ
ఇదీ అంటే ఆ ఆంటీ కన్న బెటరేనా
అంటే ఆమె కం టే ఆ చాలా బెటరే ఆ సైకో ఆంటీ ఆమె
అదే సైకో ఆంటీ కుకింగ్ అంటున్నాను నాక్ వాళ్ళ కుకింగ్
ఆ ఆ ఆంటీ కుకింగ్ అంటే ఓకే ఓకే ఏమో ఇ ఇద్దరికి హాస్టల్ అన్నప్పుడే ఫుడ్ ఏం బాగుండదు
అది కరెక్టే లే ఆర్డర్ చేసుకో ఉన్నాయగా డబ్బుల్
ఆ ఉన్నాయి డబ్బుల్ డబ్బులు అలా ఆర్డర్ చేసుకుంటే లాస్ట్లో ఏమి ఉండవు
ఖర్చ ఐంది
నీకు ఫస్ట్ టైం మనీ సెండ్ చెయ్యాలి నేను ఎంత సెన్ సెండ్ జెయ్యాలే
దేనికి సెండ్ చేస్తావ్ మళ్ళ ఉంచుకో ఇప్పుడైతే నాకు పంపిచ్చి ఏం చేస్తవ్
నేను దీపికాకు సెండ్ చేసి దీపికా నుంచి నీకు సెండ్ చేస్తాను
ఆ ఇప్పుడు ఎందుకు అయినా అవసరం
ఏ ఈరోజు వన్ కే పెట్టినావు కదా
ఉండని అయిన నీకేమన్నాను నాకు అట్ల దీపిక నుండి సెండ్ చేయ్యకూ నువ్వు వేరే యాప్ నుండి నాకు పంపు అన్
వేరే యాప్ నుంచి పంపించినా నీకు హిస్ట్రీ ఫోన్పేలో చూపిస్తది
ఒక్కటి చెప్పు నాక్ ఫోన్ పే లో ఎందుకు చూపిస్తది మీ బ్యాంక్ స్టేట్మెంట్ లో చూపిస్త ఇప్పుడు ఎవ్వరూ పోయి నీ బ్యాంక్ స్టేట్మెంట్ ఓ పెన్ చేసి చూడరు మరి అయినా ఇప్పుడు ఎవరు చెక్ చేస్తున్నారు ఫోన్ నాకు చెప్పు అన్నా కూడా చెక్ చేస్తాలే ఎవరు చెక్ చేస్తున్నారు
నే చెక్ చేస్తా
చెక్ చేస్కోని ఇస్తావా
అదే కద
ఇస్తావా
ఒకవేళ ఇస్తే దొరుకుతే చేస్తే అవంతా చెయ్యక ముందుకే మనం ఫస్ట్ నుంచి ఇలా అంటే అయిపోతది ది కదా దొరకాలి దొరకాలి అన్నట్టు
అంటున్నా నువ్వు ఇయ్యకు కసలు మీ అన్నకి అని అంటున్నా
ఏంటి మరి ఇన్ఫోసిస్ చేయాలా వద్దా
అది నెక్స్ట్ కాల్ లో మాట్లాడదాం
ఇది ఎంతసేపు అయింది ఏ మనకి ఇట్లా మాట్లాడుతుంటే టెన్ మినిట్స్ అయి పొతుంది
ఆ అ అదే కరెక్ట్ లే నీ పేర్సనల్ దే అది లైఫ్ గురించి మాట్లాడుతే ఓకే గానీ ఇగ ఫోర్స్ఫుల్లీ మనం మీరు ఏదైనా టాపిక్ మాట్లాడితే క టైం
ఫ్రూట్స్ పులియా
ఫోర్స్ఫులి అంటే క్రియేట్ చేస్తున్నాం కదా మనం ఒక టాపిక్ అలా సరే కాల్ చే ఇంకోసారి